హలో
ఏంటండి పొరపాటున వచ్చిందా
లేదండి కావాలని వచ్చింది
ఓ మీరు మాకు ఫోన్ కూడా చేస్తారా అయ్యయ్యో
మీకు లేకపోతే ఎట్లా
ఓ అదే నేను అడుతున్నాను మాకు చేయకుండా తొన్నరన్
అందుకే చేసానండి మీరు అలా అనుకుంటారని
ఊ అనుకుంటానని
చేసానూ అంటున్నా
ఓ మధ్యలోది హీ అండ్ సౌండ్ వచ్చింది బ్రష్ చేస్ తున్నారా
లేదు ఈ టైం లో ఎవరైనా బ్రష్ చేస్తారా అర్ధరాత్రి
ఓ అందుకే అడిగాను మీరు ఈ అంటే బ్రష్ చేస్తున్నారేమ కన్ఫ్యూజ్ అయ్యి
కాదు ఇక్కడ బయట ఎన్ని బల్లులు ఉన్నాయో
బల్లి ఫ్రై చేసుకో
ఈ ఒకటి రెండు మూడు మూడున్నాయి
ఆ జార్తా పట్టుకునేవు
అందుకే చర మకసుకు కూచు
ఆ
హ్మ్
ఏంటే ఏం చేస్త తున్నావు
ఏం లేదు ఖాళీగా ఇప్పుడే తిన్నా
ఏం తిన్నావ్ ఏంటి
దోశ
ఆహ మీకు దోశ లేయటం కూడా వచ్చా
ఎందుకు రాదు ఆమ్లెట్లు కూడా వేస్తాను మేన దోశలతో పాటు
అంటే దోశ మీద వస్తావా దోశతో కాకుండా ఏస్తావా
రెండు వేస్తా దోస మీద వేస్తాను దోసి కింద వేస్తతాను పక్కను కూడ్ వేస్తాను
దోశ కింద ఎలా ఇస్తావో చెప్పచ్చుకా నేను కూడా నేర్చుకుంటా
వద్దులే అది బాగోదు అంతే అంతే
కేంటి విశేషాలు
చప్పాలి నువ్వే
ఏముంది ఇవ్వాలా నేను షాపింగ్ చేసాను
హ హ ఏం షాపింగు
ఆ చుట్టాల అబ్బాయిది ఒకటి రేపు ఫంక్షన్ ఉంటే దాని కోసం షాపింగ్ చేస్ చేశామన్నమాట
ఊహూ ఏం కొన్నారేంటి
ఒక ప్యాంటు ఒక షర్టు ప్యాంటేమో క్రీమ్ కలరు షర్ట్ ఏమో బ్రౌన్ కలరు బాగుంది
ఊహూ
మీరేం చేసావు ఇవాళ
నేనేం చేశాను ఈరోజు పొద్దున లేచాను బస్సే కీ నాకు ఒక పని ఉంటే అక్కడికెళ్ళాను
ఏం పనండి
ఆ ఏదో ఉందిలేండి ఓ పని ఊ అక్కడికి వెళ్ళి కాసేపు అక్ అక్కడ తిరిగేసి తినేేసి
అవునా
ఆ మళ్ళీ షాపింగ్ కెల్లి
ఆహా
ఊ కాసేపు తిరిగేసి
నువ్వు కూడా షాపింగ్ చేసావా
ఊ
వాల్ల హే తగల్లేదే నువ్వు ఏ టైంలో చేసావేంటి
ఊ ఎందుకుదగల్లా ఎదురొస్తేను
ఓ అవును కదా బయట చూసాను కరెక్టే కరెక్టే ముగ్గుర్నేసుకొని తోలుతున్నావు స్కూటి నీకు అసలు డ్రైవింగ్ వచ్చా
నువ్ ఎక్కడ చూసావు నన్ను నేను అడగడం మర్చిపోయాను
నేను నిన్న టు బి కరెక్ట్ సక్కు బిల్డింగ్ ఉంది కదా అక్కడ గాయి అక్కడ చూసా కాదు కాదు జి దీస్ ఆర్ రేర్ పకోడీ
ఏమో మరి
టిఫిన్స్ ఉందా అక్కడ లక్ష్మిపురం లో మస్ ఒకటి
ఆ ఆ ఆ ఆ
అక్కడ
హ్మ్ హు అదే సాకాంబరిద ఉంటది
మ్మ్ మ్మ్ పేర్లు చెప్పద్దు అన్నారా అది కాదే
హ్మ్ హు ఏదో అట్లయితే
తింటాం
మ్మ్ మ్మ్
తెచ్చుకున అక్కడ కరెక్ట్గా
ఆ
పత్తన్నా
ఉహ
ఆ
అర న నక రల నుకుో
నేనప్పుడు కార్ లో ఆపోజిట్ లో ఉన్నాను
ఆహా
నా పక్కనమ్ మా డున్నాడు
ఆహా
వాడి రేపు ఒక ఎంగేజ్మెంట్ ఉంది వాడిది దానికి కేక్ ఆర్డర్ ఇద్దామండి ట్టేవలం
అప్పుతేే సమాడన
ఆ
ఆ హ
తర్వాత ఫోటో పెడతాను చూడు కేక్ది
ఆ
నచ్చిపోయాను వా నాకు పెట్ డక
ఆహ
అదే ఏదో మర్చిపోతున్నాను ఏదా మర్చిపోతానును అనుకుంటాను అదే మర్చిపోతున్నాను
ఆ హ
ఆ
అబ అది నిజంగా అని చెప్తున్నట్టు ఇప్పుడుదా కను నాకు న వా మొం ూపించావా
మా బట్లాక్ష నా మాకుదదు
అనగ తెదు మరి చేట్తో ఎ ఎక్కడ తెచ్చుకున్నావు ఎక్కడ తెచ్చుకున్నా అవునా
ఇ సైడ్
ఆహా అ వాాజప్ప వాజపా
ంత మాకు కావర్ చేయాల కదా మళ్ళీ ఇందులో చెప్పావు మళ్ళీ వెళ్ళీ మాట్లాడంటే నా వల్ల కాదు
నజన్ అమ్మో
ఆ
అ నెట్ మార్నింగ్ అదేస్కనల్ దవా అయి తే మార్నింగ్ఏ
ఉ అంతేర
తకాయతే నిన్ను
చుస్తా చూస్తావ్ నన్ను
రప్పు అయితే నన్ను అది వేసుకుంటారు ట్యూబ్ టాప్ అది వేసుకోమని ఇద్దరం మంచిగ ఫోటో దిద్దాం
టూప్ టాప్ ఏసుకొని దిగుతవ
నీకు నాకు శింక్ లో ఉంటాం కదా
పైనా పైన ఏమిసుకుంటావ్
ఎం పైనా
ట్యూప్ టాప్ పైన
అదే అతి దాని దగ్గర తీసుకుంటాను కద్
ఆ ఓకే అట్లా ఉంటావా ఓకే ఓకే మ్ వేసుకో కొని కార్ దగ్గర దిగుదాం
ఉ ఎళ్ళి వేసుకొని మళ్ళికిందకు రానా
ఉ కిందక వచ్చేయి
ఆ సరే
అప్పుడో ఫోటో దిగేసి సో యిని ఎళ్ళపోత తొందరగా
ఆ సరే
హు పొద్దున్నే టిఫిన్ చేసి వెళ్దాం
ఆ ఆ
మా ఇంట్లో ఉంటాదో లేదొ పొద్దున్నే మా ఇంట్లో ఉంటే ఇంట్లో లేదా అంటే బయట చేసి పోదాం
ఉండకపోతే బాగుండు
మైసూర్ బోండ తినొచ్చు అనా ఉమ్ ఉన్నా కూడా మా మమ్మీ తొందరగా చేసి స్నానానికి వెళ్తే బాగుండు అప్పుడు నేనే తినిపించచ్చు కదా
మీ మమ్మీ ఏమి అంటున్నారు అంటే నువ్వు ఏమో ముందు వెళ్ళిపోతావు కదా నువ్వు వెళ్ళిపోయిన తర్వాత కసేపు ఆగి ఆ మళ్ళీ వస్తాడులే అప్పుడు ఎల్దువులే నువ్వు అప్పుడే ఎందుకు అంటుంది
ఓకే అది కరెక్టే పది పదిన్నరకు వస్తా అప్పుడు వెళ్దాం తొమ్మిదిన్నర పతింటికి
అప్పుడు నన్ను దింపడానికి మీ మమ్మీ కూడా వస్తే నీతో
సరే వాణి దగ్గరికి రా
ఆ ఇంకొ కవర్ తీసుకోవాలి నేను నీకు ఆ విషం గుర్తుందా
నేను పొద్దున్నే దాన్ని తీసి డిక్కీలో ఏస్త
ఆ నాకు ఎట్లా ఇస్తావు
ఉ ఏదో ఒకటి చేద్దాం లే ఉండు మమ్మీ రాద్ లే దింపేసి వస్తా అని చాలా దూరం అని
ఏంది కార్ లోనే కదా నేను కూడా వస్తా అంటే
ఆ ఆ
ఉ ఇది బండి కాదు
కాదు రెడీ అవ్వు మనీ చెప్తా ఎ యియర్ వస్తె మనం వెళ్ళిపోదాం
మ్మ్ అందుకే ఎట్లనో శాన్ చెప్ ర ఆటో ఎక్కి అని చెప్తా సరిపోయిద్ది
పంచారా ఆట అంటే అప్పుడు మమ్మీ వస్తారంటే
మ్మ్
లేకపోతే మ్మ్ మమ్మీ రాకపోతే బాగుండు
బుజ్జి పొద్దున్నే వెళ్ళిపోతా అన్నావ్ నాకీ అయితే కొంచం టైం ఉంటాది మనద్దరికి వాళ్లు ఇంటికి వెళ్తాను
అది ఉండదు కదా
అప్పుడు చూద్దాంలే అది అప్పుడప్పుడే వెళదు వాళ్ళ ఇంటిట్లో పది ఇంటికి వచ్చేది బయటకి అది మ్మ్ ఎందుకు మాల్లో తిరుగుతాలే కాసేపు సరిపోయిద్ది
కాదు పది ఇంటి దింపుతా నువ్వు ఉన్నాని చెప్పు కొని సేపు ఉంటుది సరిపోతు ది ను బయటికి వెళ్ళ గా కంటే సరిపోద్ది బయట సో ఎక్కువసేపు అలో ఉన్నట్
ఆహా అట బట్టలు తక్కువ దర తీసుకోవడానికి నీకేం చెప్తే ఆర్త్ ర్థం కాదు
మమ్మీ రెడీ అయ్యే టైమ్ లో మనం వెళ్ళిపోదామంటూన్
మ్మ్ అసలుగిన రేప్ కుదరకపోవాలి నీక్ కుందే
నీకు నేను చెప్తా కదా జీన్స్ ఫంట్లే కదా పైన ఉంది ఫ్యాంట్లు ఎటు పొద్దున దింపుతార్ అని పైక్ తలదని చెప్పు మమ్మీని తీసుకోడు ముందుకు ంట ర ఎ టటు మమ్మీ నేను వెనకందుకే అట పక్క వేసా వెనక అందుకే మమ్మీ ఎక్కే ఇంకాపోజిట్ చేశా కనపన్ కూడా కనిపెట్రు
మ్మ్ అలా
చెట్టు చల్ల పొద్దున్న రేటిలుగా అయితే
మ్మ్ లేత్తా
నేను వచ్చే ముందు లేత్త రెడీ అవుధువు సరిపోద్ది
మ్మ్ సరే అయితే ఏదం మాట్లాడుకుందాం మీ మమ్మీ కొంచం చెప్పే విషం అయితే
ఆ
నువ్వు వెళ్ళి పదింటికి వస్తావా నేన్ కాసేప్ బయటకి వెళ్తా
బయటికి ఎల్లి
కాసేపు మాల్లో ఆళ్ల తిరిగేసి
హ్మ్ హు ఇగ అందులో తిరుగుతావ్ పోర
మాల్లో ఏ సీ ఉంటది మాల్లో
ఆ కడుతుంటే నువ్వేనా ఎల్లేది
కానీ ఎల్థానూ ప్లీజ్
వాళ్ళంతా అక్కడే కద ఉన్నావ్
ఆడున్నాను కాసేపు అంది
ఉ
బయట తిరగనుగా మా ఫ్రెండ్స్తో
మ్మ్ హ్మ్ మద్యాహ్నం దాకా వున్నావ్ వ
ఎప్పడు నుంచి ట్వెల్వ్ లో ఏమో వచ్చింది అది
మ్మ్ హ్మ్
ఆహ్
సర్లే చూద్దాం
మ్మ్ హు
ఏం జె త్తావ్ అంటవు మరింతకి అ హ్హ్ త్ మళ్ళీ మాట్లాడుదమ్ ఉంటాలేండి
సరే అండి బాయ్
బాయ్